చెప్పండి ఆ ఎలా ఉన్నారండీ
బానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
ఓకే మేము బానే ఉన్నాము చాలా రోజుల నుంచి కాల్ చేయలేదు
ఇగ పనుల వల్ల బీసీ ఉన్నాము సమ్మర్లా పండగల అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం పెళ్ళిళ్ళయినాయి అయితే మా ఇంటి దగ్గర వాళ
అవునా అవునవునా ఇంకా అందరు బాగున్నారా
అందరు బానే ఉన్నామండి మీరు బాగున్నారండి
బాగున్నానండి
ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు
ఇప్పుడు వంట చేస్తున్నాము
ఎం కరీ చేస్తున్నారు
మేము పప్పు చేసాము ఇంకా ఆలుూ ఫ్రై చేస్తున్నాము
ఆ పప్పు ఎలా చేస్తారండి
మేము ఇది పప్పు అంటే పప్పు చారు కాదు ఓన్లీ పప్పు జస్ట్ కుక్కర్ లో బాయిల్ చేసేసి బగారా వేస్తాము
ఓ
హూ ఇంకా మీరేం చేస్త
నేను ప్రజెంట్ అయితే బియ్యం కడుగుతన్న అంతే ఇంకేం చెయ్యలే కడిగి పెట్టినాక కోసెం ఆగినాక చేస్తానని మీతో మాట్లాడిన తర్వాత చెస్తానండి నిమ్మలంగా ఆ మా చిన్నబ్బాయి ట్యూషన్ నుండి వచ్చేసరికి వంట ప్రిపరేషన్ చేస్తా కాకపోతే అన్ని రెడీ చేసుకొని ఉన్నా నాది కూడా పప్పే కడేసి కుక్కర్ లో పప్పు నానబెట్టినా
ఆ
పెట్టి ఉంచినా రెడీగా రైస్ కూడా కాడిగిన అడవెట్టిన ఇగ ఎంతసేపు వంట గాని నీతో మాట్లాడిన తర్వాత చేద్దాము అని
అవునువును తొందరనే అవుతది ఎంత
మీరు పండగలు అలా ఏ పడుగలు ఎక్కువ ఇష్టపడతారండి
నేనంటే ఇగా చాలా మాకు ప్రఖ్యాత గాచిన పండుగ రంజానే
ఆ
రంజాన్ అంటే చాలా భక్తితోని వన్ మంత్ ఒక పోద్దులు ఉంటాము ప్రే చేసుకోవడం ఫైవ్ టైమ్స్ బాగా ఇష్టం రంజాన్ అంటే అందరికి బాగా ఇష్టం అండి
ఆ దానిలో ఇంకా ఒక పొద్దులు ఉండి ఇంకా ఏమేమి చేస్తారండి పండగకు
ఆ మేము లాస్ట్ థర్టీ రోజాలు అయిపోయిన తర్వాత పండగ చేస్తాము ఆ ఆ రోజు మేము స్పెషల్ ఏదనా చేసుకున్నాం కానీ అప్పటి వరకు ఈ రోజు ఇప్ థైరి శైరీ అలాంటివి ఏస్తాము
ఆ పండగలకు మీరు ఏమైనా షాపింగ్ చేస్తారా?
ఆ ఇంకా చేయాలి అండి ఇంకా చేయలేదు షాపింగ్ షాపింగ్ చేసేది ఉంది. ఇంకా షాపింగ్ చేయాలి పిల్లలక్ బట్ బట్టల్ తీస్కోవాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. పాయసం చేయడానికి సేమియాలు అవన్నీ తీస్కోర రావాలి.
ఆ రంజాన్కు స్పెష్ రంజాన్కు స్పెషల్గా ఏం చేస్
మేము రంజాన్కి పాయసం ఎ ఎక్కువ ఇష్టం. అప్పుడే అది పాయసం కంపల్సరీ రంజాన్కి దాన్ తర్వాత ఇష్టం ఇంకా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ, మటన్ ఏదైనా చేస్కోవచ్చు ఇంకా
ఎక్కువ చికను అంటే ఇష్టపడతారా మటన్ అంటే ఇష్టపడతారా మీ
ఆ మాకు ఎ ఎక్కొ చికెన్ అంటేనే ఇష్టం. చికెన్ బిర్యానీ చేస్తాము మేము
చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చెప్పండి. ప్రిపరేషన్ ఎలా చేస్తారు మీ
మేము ఆ ఫస్ట్ అన్నీ మిక్స్ చేస్కుంటామండి మేము మసాలాలన్నీ ఆ పచ్చి ఆ పచ్చిమిర్చి, పే పచ్చిమిర్చి, పెరుగు ఆ గరం మసాలలు నె క్స్ట్ ఆనియన్ అవన్నీ మిక్స్ చేసేసి వన్ అవర్ దా నానబెట్టేస్కున్న తర్వాత మళ్ళీ రైస్ పెట్టేస్కొని దమ్ చేసేస్తాము. ధమ్ బిర్యానీ అవుతుంది. ఒకవేళ కుకింగ్ చేస్కోవాలి అన్ అనుకుంటే అన్నీ మసాలాలు వేసేస్కొని తన కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించేసిన్ తర్వాత మళ్ళీ ఆ పీసెస్ తీసుకొని ఆ సోప్ సపరేట్ చేసేస్కొని మళ్ళీ కంటిన్యూ ధామ్ చేసేస్తామండి. అలా టూ టైప్స్ ఆ టూ టైప్స్ చేయొచ్చు. ఎక్కువ శాతం మేము కుకింగ్ బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాం కాబ ట్టి అట్లనే చేస్కుంటాం.
ఆ అలాగా మీకే టైప్ బిర్యానీ అంటే ఇష్టం ఉంటది మరి రెండు టైప్ల చేస్
ఆహా అయితే కుకింగ్ చేసిందే బాగుంటంది. ధమ్ బిర్యానీ కన్నా కుకింగ్ చేస్ సిన బిర్యానే బాగుంటదండి. ఎందంటే సూప్ ఉంటది కాబట్టి కొంచం టేస్ట్ గొస్తది. స్పైసి స్పైసిగా వస్తది అన్నట్టు
పలావ్ గుడా చేస్కుంటారా మీరు
అవునవును పులావా చేస్తాము. ఇగ స్పెషల్ వన్ మంత్ మొత్తం ఏదో ఒకటి చేస్కుంటూనే ఉంటామండి.
గ స్వీట్స్లల్ల ఇగ ఒక సేమియా ఇంకా ఇంకేమైనా ఉందా
ఆ ఇగ సేమియా చేసిన్ తర్వాత తర్వాత ఇష్టం ఇంకా వాళ్ళు ఏమన్న స్వీట్స్ ఇంకా ఎక్కువ చే చేస్కోవాలన్కుంటే వేరే వేరే ఐటమ్స్ చేస్కుంటారు. ఆ రోజు ముఖ్యంగా నయితే నమాజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అందరికి కలవడం అనేది చాలా. ముఖ్యం సో అందర్కి వెళ్ళడం కలవడం, మాట్లాడడం, బంధువులందర్నీ కల్సి కలవాలి. అలా ఉంటదండి అవునవును అవును అందర్ పెద్దలను కలవాలి. పిల్లలని చిన్న అందర్నీగా మొత్తం ఎంత మంది కుటుంబ వ్యక్తులుంటరో వాళ్ళన్ దగ్గర వెళ్ళి లోకల్లో ఉంటే ఆ రోజే వెళ్ళి కల్సి వస్తారు. అదే నాన్ లోకల్ అయితే నెక్స్ట్ డే వెళ్ళి కల్సి రావడం కంపల్సరీ అండి. ఇంకా మీకిప్పుడు మా రంజాన్తో పాటు మీకు ఉగాది ఫెస్టివల్ ఉంది కదండి
అవునండి ఉంది. ఉగాది గుడా మేము ఇళ్లు మొత్తం చేస్కొ నీ నా పొద్దున ఊడ్చుకోని నాలుగు జత ముగ్గులు వేసుకొని. ఆడ కడపలు పూదిచుకుంటామండి.
ఆ ఇంకా మీరు.
ఇల్లు కడుక్కొని, ఆ ఉగాది స్పెషల్. కల్ మామిడికాయ పచ్చడి అంటే ఉగాది పచ్చడి, ఆరు రుచులతో. రుచులతో చేసుకుంటాం అండి చింతపండు రసం. బెల్లము, వేపపువ్వు, మల్లీ ఉప్పు, కారము. చింతపండు పులుసు అందులో బెల్లం వేసి. కొత్త కుండ లేదా కొత్త గిన్నెలైనా, అని విధాల చేసుకుంటాము ఆరు. నాతో కలుస్తవ ఉగాది పచ్చడి చేసుకున్ కుంటాము, దాంతో పాటు బెల్లము. శనగపప్పు మిక్సీ చేేసి, కుక్కర్ లో ఉడకబెట్టి, మిక్స్ చేసి మైద పిండి లేదా గోధుమ పిండి తో కూడినా పూర్ణపు బూరెలు. చేసి దానికీ అదేంటి- ఆ మామిడాకుల తోరణాలతో, అలంకరించి దర్వాజలో ఏమి పూర్ణం. బూరెలున్ను పచ్చడా అన్ని దేవుళ్ళ కాడ మాకు ఏ దేవుళ్ళు ఉన్నాయో అ అక్కడ అన్ని పోసి పూర్ణ భూరేలు పెట్టి ఇస్తామండి. కొబ్బరికాయను కొట్టుకొని పిలుస్తాం. మీ మీలాగానే.
ఒకే ఒకే బాగుంటదండి మీ ప- పచ్చడ మాకు మా తెలిసిన టీచర్స్, ఫ్రెండ్స్, మాకు - చేసిస్తార అన్నా పంచుతారన్నా అ బాగుంటాది.
ఇస్తాము మా టేస్ట్ కూడా చూడండి అని ఇస్తాము మే మా దగ్గరలో ఉన్న, బంధువులకు కూడా ఇస్తాము. మా అత్త- మామయ్య. ఇట్లా తోటి కోడళ్లు మళ్ళీ ఆడపడుచులు ఉంటారు కదండి. వాళ్ళక్ కూడా ఇస్త
ఆ
వాళ్ళది మాకి ఇస్తారు మేము వాళ్ళకి ఇస్తము.
అదే అదే అదే నూతన సంవత్సరంగా ఇగ మీరు,
ఆ నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు. లని చెప్పుకుంటాం, మా దానిలో హిందూ ధర్మం ప్రక ప్రకారం మాకు ఈ పండుగ ఉగాది ఫెస్టివల్ తెలుగు సంవత్సరం అది. అది జనవరి ఫస్ట్ కాబట్టి మేము- ఏ చేసుకుంటాము ఇది ఫస్ట్ పండగ అన్నటు మాకు
హా అవును. మీకు ఇంకా ఏ పండగలంటే ఇష్టం.
నాకు వినాయక చవితి అన్న ఇష్టమే అన్ని ఇష్టమే గాని.
ఇగ మీరు గ్రాండ్ గా మంచిగ అందరు బంధువులతోనే ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు అన్నట్టు ఇకా.
అండి, వినాయక ఆ నవరాత్రులు ఒక్క పొద్దులు ఉంటామండి.
హ్మ్
పిండి వంటలు, రాగి స్వీటు, దద్దోజనం. నము, ఉండ్రాలు, పెళ్ళై
హ్మ్
ఎండాకాలం సల్లన్నం. అ అదే అండి దేవుళ్ళ కు నైవేద్యంగా పెట్టి, రకరకాల. రాగుల్తో కూడిన అన్ని వెరైటీలు. మా మార్కెట్ కెళ్ళి అన్ని తీసుకత్తము తీసుకొచ్చిన తర్వాత దేవుని కూడా ప్రతి మళ్ళీ మట్టి ప్రతిమలు తీసుకొచ్చుకుంటం ఎందుకంటే కలరు వాటిని తీసుకచ్చుకో ఇగ వాటర్ల ఏస్తాం కదండి చెరువుల గంగల కలుషితం అయితయ్ క్రిమి కీటకాలు చనిపోతయ్ చాపలు అవి ఇవి అట్ల కూడ మేము మట్టి ప్రతిమలనే పెట్టుకుంటామండి
ఆ
పెట్టుకొని పూజ చేస్తాము కుంకుమ పసుపు అని అన్నీ ఏసి అమ్మ దేవునికి జంజిరాలు మా దేవుని అన్నీ గూడా ఏసి మొక్కుకొని దండం పెట్టుకుంటామండి
అవునవునా ఊమ్
పూల్ అక్షింతలు ఏసి
ఆ
ఇట్ల గొట్టి బుక్స్కు పిల్లలు చదువు బాగా
ఆ అక్షరాభ్యాసం అని అలా జేపిస్తారా
మా ఇంట్లో వాళ్ళం ఫస్ట్ తింటాము తర్వాత మా ఆ ఇగ వేరే వాళ్ళకు పెడతన్నా పెడతామండి బయటి వాళ్ళకు అలవ్ గూడా పెడతాము ఊ చాలా మంచిగా అనిపిస్తదండి తొమ్మిది రోజుల పాటు మళ్ళా దేవుని మా వాడలో గూడా స్టేజీ పైన గూడా దేవుణి పెడతారు
అవును
చాలా బా అ ముస్తాబ్ అయితది
ఊ ఊ
నవరాత్రి గూడా బానే జరుగుతదండి అండి మామక్ మా గల్ల
ఒక పూజ గూడా జేస్తారు గదా పేరెంట్స్ వస్తారు పూజ జేస్తారు
ఆ అటెండ్ అయితామండి అయ్యగారు ఒచ్చి పొద్దున సాయంత్రం పూజలు గూడా చేస్తారండి
ఆ ఓకే మేడం ఇంకా ఉ
అదేనండి మా దేవుళ్ళ ప్రత్యేకత విశిష్టత చెప్
అవును ఇంకా దసరా ఉంటది ఇంకా చాలా ఉంటాయి మాకు మొహరం ఊ ఊ
అ అనే ఉంటది అ చేసుకుంటాము ఇలానే గాని
అవును
మేమ ఇంతసేపు మాట్లాడినందుకు ధన్యవాదములండి
ఆ మీకు కూడా అండి ధన్యవాదాలు
అవునండి ఓకే